బాగు ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
హు బాగున్నాం
డిన్నర్ అయిందా
హుమ్ అయ్యింది అండి
ఏమండి మొహరం ఫెస్టివల్స్ కి బాగా సెలబ్రేషన్స్ చేస్తున్నారా
అవునండి చేసుకుంటున్నాము
అవునా ఏం చేస్తున్నండి స్పెషల్
సుకుంటాము ఉమ్ ఊరికి వెళ్తాం ఊర్లో బాగా చేసుకొని వస్తాం
అవునా
ఉ
అంటే అక్కడ దేవుళ్ళు ఏదైనా ఫేమస్ గాడ్స్ ఉంటారు కదా
హు అక్కడ సద్దన స్వామి వన్నూరు స్వామి బాగా ఫేమస్
అవునా ఏం తీసుకెళ్తారు వెళ్ళేటప్పుడు దేవుళ్ళకి ఏదైనా పాలు పూలు పండ్లు అలా ఏమన్నా తీసుకెళ్తారా
ఉమ్ చక్కర తీసుకుంటాం చక్కర వంచుకొని ఊదిబత్తూలు పూవ్వులు
హు
తీసుకొని వస్తాం తీసుకొని పోయి చక్కర ఇచ్చాం చదివించుకొని వస్తా స్వామికి అక్కడ ఫేమస్ అస్ కామెడ సత్తన్న స్వామి అంటే
అవును అంటే ముస్లిం స్వామి ఏమో కదా
ఉమ్ ముస్లిమ్స్ స్వామే
అవునులేండి అంటే చక్కెర మనకు తోచిండేది తీసుకొని వెళ్ళాలా లేకపోతే ఇన్నే తీసుకు ఇంతే తీసుకోన్
మనకి తోచినది ఇచ్చి కథ తీసుకొని పోతే చాలు
అవునులేండి అక్కడ చదివిచ్చి మరి మనకి రిటర్న్ ఇస్త
హు అంటే కొన్ని ఇస్తారు వాళ్లకు కొన్ని కొన్ని తీసుకుంటారు చదివిన దానికి మనకి కొంచెం ఇస్తారు
అవునా ఆ మొహరం పండుగ బాగా చేసి జరుపుకుంటారా
ఉమ్ బాగా చేసుకుంటామండి ఈ పండగ బాగుంటుంది ఆడా అంతా సెలబ్రేషన్ చేసుకోడానికి బాగుంటుంది ఆడా అంతా మీరేం మళ్ళా చేసుకో సెలబ్రేషన్ చేసుకుంటారు
అయితే పీర్ల పండగ సెలబ్రేషన్స్ బాగా జరుగుతు
ఉమ్ బాగా జరుగుతాయి
అవును అన్ అంటే అక్కడ షాపింగ్స్ ఏముం ఉండవా
షాపింగ్ ఉంటాయి గాజులు బొమ్మలు
అవు
అన్ని షాపింగ్ చేసుకొని పా సామును చూసుకొని మొక్కకొని వస్తాం బాగా అలా సామీ కొంతం అక్కడ వన్న సమగాను ఉన్నాడు కొంచెం లోపలికి ఒకటి
అవునులేండి అంటే మీరు అక్కడే స్టే చేస్తారా
అక్కడే ఉంటాం పది రోజులు
అవునా అంటే టెన్ డేస్ మొహరం పండుగ ఫెస్టివల్ జరుపుకుంటారా మీరు
హ్మ్ జరుపుకుంటామండి బాగా చేస్తారు బాగా ఎద్దలు కట్టి చెట్లు ఎడ్చుకొని వస్తారు చెట్లన్నీ తీసుకొని గు లా వేస్తారు మం అ పెద్దగోస్తాంది ఉంటుంది బాగాగుంటుంది
అవునులెండి అంటే మరి అది ఎన్ని రోజులకి క్లోజ్ చేస్తారు
పదో రోజుకి క్లోజ్ చేస్తారు పదో రోజు ఇంకా దేవుడులు ఎటికి పోతాయి
అవునులేండి అంటే టెన్ డేస్ మాత్రం పూర్తిగా బాగా ఎంజాయ్ చేస్తారు ఫెస్టివల్స్ కయితే
ఫెస్టివల్స్ బాగా చేస్తాం
అంటే అప్పుడు కూడా దేవుళ్ళ దగ్గర పోయనప్పుడు కూడా హాటే చేస్త
అప్పుడు హాట్ చేస్తాం పీర్ల పండగ అంటే నే హాట్
అంటే స్వీట్ ఏమి చెయరా అండి
చేసుకుంటాము ఒక్క రోజు ఏంది తొమ్మి ఎనిమిదో రోజు స్వీ స్వీట్ చేస్తాము ఓలుగులు పక్షాలు చేసుకుంటాం
అవునులేండి అంటే బాగా తింటూ బాగా ఎంజాయ్ చే సుభాగ పీర్ల పడుగాని బాగా కొనసాగించారు అవునండి అంటే మీకు ఫేవరెట్ ఫెస్టివల్ పి మొహరమేనా
మోహరమ చేస్తాను బా బాగా ఎంజాయి చేస్తాం అక్కడ బాగుంటుంది
అంటే అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అలా ఏం సెలబ్రేషన్స్ చేయరా
డ్యాన్స్ ప్రోగ్రాములు ఉంటాయి డ్యాన్స్ ప్రోగ్రాములు ఉంటాయి తప్పట్లు కొట్టేవాళ్ళు అట్లా ఆడేవాళ్ళు ఇగ అే వాళ్ళు ఎగురతంటారు అంత్ త్త బాగుంటుంది ఉమ్
అటే జెయింట్విల్స్ ఇట్ల అంటే మామూలు ఇంకా జెంట్ విల్స్ కానీ అలాగే ఉంటా ఉంటాయి ఉంటాయి కదా
హు
అలావన్నీ ఉంటాయ అక్కడ
ఉంటాయ్ ఉంటాయ్ అక్కడ గానీ ఉంటాయి
అవునులేండి అంటే మొత్తం పీర్లు మొహరం అని చెప్తే మనకి మొహరంలో ఒక దేవుడేనా ఉండేది
ఉమ్ లేదు చాలా దేవుళ్ళు ఉంటారు ఆ పేర్లు తెలిదుగానే నాకైతే నాకు తెలిసిన పేర్లు సాప్రదన స్వామి వన్నూరు స్వామి ఇంకా ఉంటాయి పేర్లు తెలిద్ దూనకే పేర్లు చానా ఉన్నాయి పీర్లు అయితే చానా ఉంటాయి
సరే
మీరు అండి బాగా ఉమ్ టార్ మావూరికి పండగచేసుకుండేకి ఉమ్ మీక్యా పండగ అంటె ఇష్టం ఇష్టం మండి
మాకు ఫెస్టివల్స్ లో మొహరం పడుగతే మేము చెయమండి నార్మల్ గా ఉ ఉగాది ద లేకపోతే సంక్రాంతి సంక్రాంతి ఫెస్ట్ స్టివల్స్ అయితే బా చేసుకుంటా సంక్రాంతి ఫెస్టివల్ బాగా ఇల్లు బా శుభ్రం చేసుకొని ఇళ్ళకి తోరణాలు కట్టి బయట బాగా రంగులు ముగ్గులు వేసి ఆ అలావన్నీ ఏం లేవండి బా ఇంట్లో బాగా రంగరంగులు ముగ్గులు వేస్తాం బాగా గొబ్బెమ్మలు పెడతాం ఇంట్లో తోరణాలు కట్టి బాగా పూలలంకరించి దేవుడుగుళ్ళో బాగా దేవులను అలంకరించి
సద్ద రోట్లు చేస్తారామండి మీరు సద్ద రోట్లు చేసుకుంటారండి మీరు
ఆహా లేదండి మేము అలాంటి చెయ్యము
చల పిండి
ఆ సలిబిండి చేస్తారు
చలిపిండి సద్ద రొట్లు అంటే ఫేమస్ కదా సంక్రాంతికి
ఆ భోగి రోజు అలాంటివన్నీ ప్రిపేర్ చేస్తారా భోగిపళ్లు పోస్తార చిన్న పిల్లలకి
హ్మ్
భోగి రోజు కొంచెం బాగానే ఉంటది చిన్న పిల్లలు కాబట్టి భోగిపల్లి పోోసుకుంటా ఎంజాయ్ చేసుకు అంటుంటారు పిల్లలు ఇంకా సంక్రాంతికి అయితే బాగా రంగులు ముగ్గులు వేసుకు కుంట ఎంజాయ్ ఉంటా బా ఓలి ది బోలిగ డు పాయసము
వడలు వడలు చేస్తారా మీరు
ఆ వడలు రసం పప్పు రైస్ ఇవన్నీ నార్మ లుగా చేసి దేవుడికి నైవేద్యం పె టి దేవుడు పూజ ఇ దర్శిస్తాము ఆ తర్వా త సా ఊళ్ళకి పోతాం టెంపుల్స్ కి
హ్మ్ ఇ ఊర్లో ఎత్ద్దలు ఇల్స్తార అడి ఎద్లులు పందలు కడతార ఎత్తులు ఇస్తాంతారు కదా సంక్రాంతి కదా ఎ
ఆ ఆ అవును ఆ ఆ ఉంటాయంండి అలా ఉ అ ఏదో కోడి పంద్యాలు అలా చేస్తా ఉంటారు కదా ఆ అలావన్నీ ఉ ా అండి
బా
చేసుకుంటాము బాగా ఎంజాయ్ చేసాం సంక్రాంతి ఫెస్టివల్ంటే బాగా ఎంాయ్ చేస్తుంది
హ
రోజులు కాట్టి ఫెస్టివల్ ళ బాగుంటేది ఈవినింగ్ టైమ్స్ టెంపుల్ వెళ్ళి ఎరలా బాగా టెం పల బాగా ఎంజాయ్ చేసి బకుత్తా డ్రస్సులు వేసుకొని బాగా రెడీ అయ్యి షాపింగ్స్ కానీ ఎక్కడన్నా బయటికి కానీ వెళ్తామండి ఇంకా కనుమ రోజు ఇంకా నార్మల్గా నాన్ వెజ్ అందరు చేసుకుంట్ అంటారు కదా నార్మల్గా నాన్ వెజ్ ఓడలుంట మటను చికెను
నాదిపోడీ
ఆ అలాంటివి ఫేమస్ ఇగా చేసుకుంటారు ఎక్కువ నాటికోడి ఆ రోజు ఎక్కువ ఆ పండకి నాటిగోడే కాబట్టి టీ కొంచెం చాలా మంది నాట్ టికోడి తినడానికి ట్రై చేస్తారండి మీరండి మీరు కూడా బాగా ట్రై చేస్త్ సర
ఉమ్ చేస్తామండి మేము కాగానీ చేసుకో కుంటాం మేము కానీ నాటి కోడి పులుసు వడలు అలసంద వడలు అట్లా చేసి
అవునులేండి అంటే బాగా ఫెస్టివల్స్ కూడా బాగా లైక్ చేస్తున్నట్లున్నారు మీరు
ఇంగవే కదండి మనకి పండగఅపుడే కదా మనం బాగుండేది
ఫెస్టివల్స్ బాగా జరుపుకుండే కొద్దీ మనం కూడా బా హ్యాపీగా
ఉంటాది హ్యాపీగా ఉంటాది బాగా
ఫెస్టివల్స్ ఉన్నప్పుడే కదా అన్ని ఐటమ్స్ చేసుకుండేది కూడా మనం టెంపుల్ పోయేది గానీ ఏదనా ఆ బయట ఇంటికెళ్లేది కాగానీ
నాటి కోడి లెకి అలసంద వడలు బాగుంటాయండి అలసంద వడలు తింటే టేస్ట్ బాగుంటయి ట్రై చెయండి మీరు ఒకసారి
ఆ చూస్తామండి అంటే పండుగలు మొత్తం మీకు మొహరం పండుగ అంటేనే ఫేమస్ అన్నారు
ఉమ్ మొహరం అంటే చానా బాగా చేస్తాం మేము
అవునులేండ్
పది రోజులు బాగా ఎంజాయ్ చేస్తాం సద్ద రొట్టి సప్పన్ పప్పు ముల్లా సావాసాలు ఈ వచ్చి ప్పుగా నమజ్ చెసి రొట్టే చేసుకుని
అయితే నమాజ్ చేసి వెళ్తే మీకు మంచిదా అలా
ఇస్తారు ఇస్తారు మాకు
అంటే వాళ్ళు చర చర చదివిపోతే మీకు మంచిదా అని అడుగు
మంచిది మంచిది మంచి ఇంటికి వచ్చి ముల్లాస నమాజ్ వదిలేసి వెళ్ళిపోతారు స సత్తరట్లు సప్పన్ పప్పు ప మళ్ళ సాయంకాలం పానాకం క్కలు వెళ్తారు
అవునులేండి
కొత్త బెల్లము నీళ్ళు అన్నీ కాంగు గ్రాకా అవన్నీ చేసి నానబెట్టి నైవేద్యం చేస్తాము పీర్ల పండగ రాజు
మరి అదంతా ఏం చేస్తరు
తాగేస్తాం తాగిే స్వీట్ కదా బాగా అలా చదివిచ్చుకొని వచ్చి
అంటే మీరే తా ప్రసాదంలాగ ఆ పంచుతారు
త ప్రసాదం మాదిరి
అవునులేండి అంటే చక్కెర మనం మొక్కుబడి అలా ఏమన్నా ఉంటాయా అక్కడ కూడా
ఉమ్ ఉంటాయండి
మొక్కుబడి అనుకుండే వాళ్ళు కూడా ఇస్తారా
మొక్కవాడి ఉండే వాళ్ళుగాని ఇస్తారు తూగా ఎత్తగ ఎతు తూ